లో హలో
హలో వినిపిస్తుందా
అ
ఏం చేస్తున్నావ్
ఆహ్
ఏం చేస్తున్నావ్
ఏంజెలే
తిన్నావా
ఆ తిన్నిచ్
ఏం కూర
ఏం కూర ఏం ఆ ఏమో అది ఏది క్యారెట్ వేసింది
ఆహా ఏం మెన్షన్ చేయకు
ఉ
ఆడ గుడా మాట్లాడంతే
నువ్వేంతిన్నవ్
నేను ఓ ఎగ్ కర్ ఎగ్గు అ రైసు జీరా రైస్
ఆ
ఎక్కడ బోలాబయటకి
ఆ
బైట్కి కెక్కడకి బోలేద
ఇడ మధ్యాహ్నం పొయినా
ఎక్కడకి ఈతక్ పొలేద
తరవాత పోయిండు
ఇంతకి పోలేదా అంటన
ఆ పోలే
ఏమ్
ఏ అది ఇవన్ని క్లోజ్ చేస్తారంట ఇక
అవి తీసేస్తున్నారా
ఆ అవన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కదా
ఉమ్మ్
మరి ఇప్పుడు ఈ మొత్తం అన్నీ ఇకా ఆ దయమంటారు మొత్తం కంచేసం ఇంగా పో రాకోకుండా
కంచేసినారా
మ్
మ్ మీరెంది
అట్లా కాద్ వాళ్ళు స్టార్టింగ్ కదా అదింగా తోటపిటక్ పెట్టక ముందు అంత ఓపెన్ గా పెట్టినారు
ఆహా ఇప్పుడంతా అంత ఏసినర తోటలోకేసుకోవాలన
ఆ
ఉ
ఇంకేంగా
ఏఉంది చెప్పాల ఎక్కడికి పోలేద షాపింగ్ కి
యాడికో ఆ ఇదో ఆడగంటి
ఎక్కడికి
న్ అదే చెప్పుల తీసుకోడంనికి పోదా అండి
ఆ
అంటే డబ్బులు లేవని ఎక్కి వచ్చిన నేను
నే నేను తీసుకుంటాలే చెప్పు అప్పుడు నేను జూడియోకి అట్లా పోయినప్పుడు షాపింగ్ పోయినప్పుడు ఒక వేళ
తను మాట్లాడే ఇస్తంగానే అన్న
ఎడ
ఫ యూనిన్ బాగున్నావా
అంటే
అంటే జూడియోకి ఆ దాన్ని ఏమంటారు చూడకి వేరా దాని ఆపోజిట్ ఇంకొకటి
పైలేవినా ఆక్కడ
ఉంటా ఉంటా నేను ఉంట
ఉంటది అదే ఎక్కడ అది ఎక్కడ అని సైల్ దీపింగా
టైని యూనియన్
ఫైవ్
స్టైలింగ్ యూనియన్ అది జుడే మాదిరి పెద్ద మాల్ లాగా ఉంటది
ఏమో తెలియదున్నాకదు
ఆ అనంగ వాడ ఎడ కోలి
ఎవరు చెప్పినారు నీకి తెరవాలంటారే
వేరవని వేరన పేరు
ఆ ఆహా
అ
ఏమో చూస్తాను నేను జూడియోలో ఉంటే కలెక్షన్స్ తీసుకుంటాను
ఊ
ఇంకా బాలాకోకుంటే ఇంగ నువ్వు ఆడ చూడు ఏదమన్నా నువ్వు వాళ్ళ దగర చట్ పోయినప్పుడు చూస్తా
ఏన్ని
ఒకవేళ నేను జ్యూడియోకి వెళ్తే
అ
తీసుకుంటాను
ఆ
హలో నేను ఒకవేళ జుడియోకి వెళ్తే కలెక్షన్స్ ఉంటే తీసు కుంటాను
ఆ
మంచిగ ఉంటాయి కలెక్షన్స్ మంచిగ ఉంటే తీసుకుంటాఅనింది గిరియకెళ్ళద
ఆ
అంగాల బాలేద్ కుంటే కలెక్షన్స్ బయట చూస్తే ఇక్కడ బాగుంటే తీసుకుంటాల
అది తీసుంటే కద స్లైడ్ తీసుకోంగా
ఏవి స్లాయిడ్స్ ఆయివి
అరిగిపోయినాయి ఇంగా
ఆహా నార్మల్ నార్మల్వి తీసుకోవాల్ల
రామంటయావి
నార్మల్గా స్ట్రైట్స్ లాగనే
ఆ
హ
అ
ఇంకేం బ వాళ్ళయో ఎవరు రారంటనా పండక్కి హలో హలో
హలో
పండగకి ఎవరు రారంటనా అంటనా
న్నావ
హలో ఏంది వినిపిలే నీ వాయిసు
నూరావర్
నేనా మో చూస్తా వస్తా వస్తా లేకుంటే లేదు వస్తా వస్తా లేకు ఉండలే హ్మ్ అ ఇంకేమి
మరు గంటే
ఊరికా
ఆ
యా ఊరికి మల్లారిక అదే మీరు ఎప్పుడు పోతారని ఏం కథ నా మీరే డిసైడ్ కాలేదు వాళ్ళ ఊరుకు పోయి వచ్చినారు అంటేనే ఈరోజు నేను
మ నే మ మన్న పోయినప్పుడు
ఉ
అప్పు
నిన్న పోయినది అద నిన్న ఈ రోజు నిన్న వెయినది
ఏ వాళ్ళు పోయినారు నేనె ఏం కాదు
అదే వాళ్లె నేను కూడా అనింది
ఆ
ఉ
ఈరోజు పోయి ఈరోజే
క మళ్ళీ ఏం అప్పుడే వచ్చినారు ఆ ఇక్కడ పండగ ఉందనా
ఆ
హలో అండి
రావాలా రావాలా
ఎవరు వాల్ల ఓకే ఓకే
ఆ ఆ
తెల్సులే నాకి ఉమ్ హలో! రేపు రేపు నిలబెడ్తారా గుండం తీస్తారా
ఆ రేపు
కాదు. అలికి రేపు వద్దునన్ తీసి కడిగి పెడ్తరా?
ఆ కడిగి ఆ మొత్తమంతా కడిగేదా ఆ అయితే ఏమంటారు డెకరేషన్లు చేసి దానికి డయే అ ఆ ఇ పాత్రులుంటాయి గదా
హ్మ్
హలో!
ఆ విన్పిస్తాంది చెప్పూ
అవునే చేసినవా రేపు రేపు రైతు కలా ఉంది రాత్రికలా అయిపోతదది చేసాం అంతా కడిగేసారు లీవ్ పెడ్తరు.
మ్ ఏముం
మనం మన్నణ పొద్దున్న అవి ఏ ఏసాము. అ
మల్నాడు పొద్దున్న
ఆ పొద్దున్న గొడవ పెట్
కాదు గుండం దొక్కేదెప్పుడు? కట్టెలన్ వచ్చేదెప్పుడు అవి కాల్చేదెప్పుడు?
ఆ
కహా గుండం దోగేదెప్పుడు కట్ ట్టెల్ తెచ్చి కాల్చేదెప్పుడూ
అదీ టైం పడ్తది.
ఇంక టైమ్ పడ్తదా ఆ చిన్న జరగచ్చుతీ అదే చిన్న పండక్కి అన్న ఉండాల్ గదా అని టే ఆడ అడిగిందా లేదా రేపటి కల్లా
ఆ అది అదివారము, సోమవారం చేస్తరయ్యి. ఆదివారం సా ఆదివారం నైట్ రా
రెడీ
మంచిగ పోదామా ఆ
మ్ కాదు చిన్న సర్గత్ త్ రోజు గుండంలోకి దిగరా చిన్నా పండగ రోజు గుండంలోకి దిగరా అంటనా పెద్ద రోజునా మ్
పది నుంచి పది నుంచి స్టార్ట్ అయ్యి ఎబ్డెనింగ్ అయిపోతుంది
కాదు మళ్ళీ ఊర్లో ఊర్లో అంత తిరుగుతార్ గదా పిరీల్ ఎత్తుకొని ఇన్న
తిరుగుతాయి అయి పది నుంచి పన్నెండు వరకే కొద్సేపే అది
తిరిగి ఊత్ పెట్ ఆ తిరిగి మళ్ళ ఆడ పెట్టేస్తారా
ఆ ఆ రోజు అంటే లాస్ట్ రోజు తెలివారు ఉంట
హుమ్
ఆ బయవన
ఉహు
ఉంటాది కానీ లాస్ట్ పోయి ఎందునే ఉండదు పనిస
హుమ్ వీళ్ళు అందరు వస్తారంటనా పిల పిల్లలంతా పెద్దళ్లంతా
ఆ
పెద్దోల్ అంతా గ్యాంగ్ అంతా రు అంటే కొంతమంది వస్తున్నారంటనా
కొందరు వస్తారు కొందరు రారు
ఆ డబ్బులు డబ్బులు ఏసిన్నార మళ్ళీ
ఆ అయ్యో అయ్యోదగాంగ దషయం మీవోనికి
ఆ మరి మా ఇంటికి వాలు పోతున్నారు కదా అప్పుడే మన ఇంటి పక్కనోళ్ళు పోతనంటరు హలో ఆ వినిపిస్తాంది హలో హలో హలో హలో
అ
హలో
సండే పోతాడంట్న ఆ సండే పోతన్న
సండేనా అదే సండే ఎప్పుడు ఇ ఇ పండగయిపోయి సండేనా వాళ్ళు పండక్కి ఉండారంటనా హలో హలో హలో